హలో
హలో చెప్పండి ఏం లేదు అటేనే ఉన్నా
తిన్నారా
ఆ ఇందాకనేం భోజనం అయింది ఖాళీగానే ఉన్నా చెప్
ఏంవంట చేసుకున్నారు
ఈ రోజా మేమా తోటకూర చేసినాం
అదే ఎక్కడున్నారు మీరు
నేను మా ఊర్లోనే మా విలేజ్ లోనే ఉన్నా
ఇది విలేజా లేకపోతే సిటీయా
ఆహా లేదు మాది విలేజే ఒక చిన్న పల్లె విలేజే మాది
ఈ విలేజ్ లో ఎంత మంది ఎన్ని ఎన్ని ఇల్లులు ఉంటాయి ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి దగ్గర దగ్గర
మా విలేజ్ లో తక్కువనే ఉంటాయి ఒక హండ్రెడ్ అట్లా ఉంటాయి తక్కువనే ఉంటాయి విలేజ్ కదా చిన్నగానే ఉంటది మా గ్రామం
ఓకే అన్ని కచ్చా ఇల్లులేనా మొత్తం అన్నీ లేదంటే పక్క ఇల్లు కూడా అక్కడక్కడ ఉంటాయా ఆ
అన్ని రకాల ఇండ్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని గూన ఇండ్లు కొన్ని రేకులై కోన్ని భవంతులు కూడా రెండు మూడు భవంతులు కూడా ఉన్నాయి అన్ని రకాల ఇండ్లు ఉన్నాయి ఇక్కడ విలేజ్ అయినప్పటికి కూడా మూడు నాలుగు రకాల ఇండ్లు ఉన్నాయి ఇక్కడ
మీ ఇల్లు ఎట్లా కన్స్ట్రక్ట్ అఈ ఉంది మీది పెంకుట ఇళ్ల లేదంటే బిల్డింగ్ గా మీది టీవీ సౌండ్
మాది పెంకుటిలేనండి మాది చిన్న పెంకుటిలే త్రీ రూమ్స్ ఉంటాయి
టీవీ సౌండ్
ఇక మాది పల్లెలో ఉంటది కాబట్టి మామూలుగానే ఉంది మా ఇల్లు ఏం పెద్దగా లేదు
దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ ఇల్లు కట్టి
మా ఇల్లు కట్టి దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు అయితుంది ఇక మా ఇల్లు ఇల్లు కట్టి మామూలుగానే ఉంది ఎట్లా అంటే ఇక విలేజ్ కాబట్టి మాకు దూరం దూరం ఇండ్లు ఉంటాయి దగ్గర దగ్గర ఏమి ఇండ్లు ఉండయి ఎవరి చేనులలో వాళ్ళ ఎవరి చేనులల్లో వాళ్ళ ఇండ్లు ఉన్నాయి ఇక్కడ
కుచ్చి సౌండ్ ఓ మీకు దగ్గర ప్రతి ఎవరి పొలాలు వాళ్ళలకు ఇంటి వెనకాల ఇంటి ముందు ఉంటాయా లేదంటే సపరేట్గా పొలాలకు సపరేట్గా స్పేస్ ఉంటుందా మీకు
అంటే ఊర్లో ఇండ్లు ఉంటాయి ఇంటి దగ్గర ఇట్లా చేను లాగా చిన్నగా ప్లేస్ ఉంటది ఆ ప్లేస్ లో మేము కొన్ని మాకు సంబంధించిన కూరగాయలు కూరగాయల చెట్లు ఇంటి దగ్గర పెట్టుకుంటాం మేము
ఆ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మనకు కూరగాయలు అలా ఇలా మార్కెట్ ఏమన్నా అమ్ముతార లేదంటే నార్మల్ గా మీ మందమే మీరు చిన్నగా పంటలా వేసుకొని మీ ఇంట్లో ఇంట్లో వరకే చేసుకొని తింటారా
మేము దాదాపు మా ఇంట్లో వరకే చేసుకుంటాం గాని పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఎవరన్నా ఆడుగుతే మేము వాళ్ళకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాము వాళ్ళలకు కాసినై కూరగాయలు వాళ్ళ వాళ్లు మాకు ఇస్తారు మా కూరగాయలు మేము వాళ్ళకి ఇస్తాము అప్పుడప్పుడు
మరి మీ ఇంటి చుట్టుబాటులో మరి ఎలాంటి కూరగాయలు పెంచుతారు ఎలాంటి ఫ్రూట్స్ వేస్తారో తెలుసుకోవచ్చ ఒకసారి చెప్తారా
ఆ మా ఇంటి దగ్గర వంకాయ చెట్లు బెండకాయ చెట్లు టమాటా పచ్చిమిర్చి ఇట్లా కొన్ని కూరగాయల చెట్లు చిన్నగ చిన్నగా పెట్టుకుంటాము ఆ కూరగాయలకు బాగా కూరగాయలు కాసినయినుకోండి వాళ్ళకి ఇవ్వడం ఎదురింటి వాళ్ళకు అట్లా వాళ్ళకి ఇస్తాం వాళ్ళ పెరట్లో అట్లా ఉన్న కూరగాయలు డాడీ వాళ్ళు మాకు ఇస్తూ ఉంటారు
ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా సపోటా సీతాఫల్ లాంటివి చిన్న చిన్నవి ఇంట్లో పెంచుకుంటారు కదా అలాంటివి మీ ఇంట్లో ఉన్నాయి అలాంటివి
ఆ మా ఇంటి ముందు కొన్ని పండ్ల చెట్లు కూడా ఉన్నాయి అయితే జామ చెట్టు ఒకటి ఉంది సపోట చెట్టు ఆ దానిమ్మ చెట్టు ఇట్లా కొన్ని పండ్ల చెట్లు కూడా ఉన్నాయి మా ఇంటి దగ్గర
అవునా మీకు చాలా ఇష్టమైన పండేది అక్కడ ఉన్న చెట్లల్లో
మాకు నాకు దానిమ్మ అంటే చాలా ఇష్టము దానిమ్మ చెట్టు కూడా మా ఇంటి దగ్గర ఉంది
అయితే కొన్ని కొన్ని దానిమ్మ చెట్లు తెల్ల గింజలు ఉంటాయి కొన్ని న్ని మాత్రమే రెడ్ ఉంటాయి మరి మీ దగ్గర ఉన్న చెట్లలో తెల్ల గింజలు ఉంటాయా యా లేదంటే రెడ్ డ్డిష్ కలర్లో ఉంటాయా
మా దగ్గర ఉన్నదయితే హైబ్రిడ్ చెట్టేనండి అది హైబ్రిడ్ది కాబట్టి గింజలు ఎర్రగా మంచిగా కలర్ఫుల్ గానే ఉంటాయి హైబ్రిడ్ చెట్టు అవును అది
అవునా ఇంకా మరి మీ ఊళ్ళో ఉన్న ప్రజలు ఎలాంటి ఎలాంటి జాబ్స్ కానీ ఎలాంటి ఎలాంటి పనులు కానీ ఎలా చేస్తారు పొద్దున లేవగానే మీ పక్కనున్న వాళ్ళు నేబర్స్ అందరితో మీరు ఎలా వ్యవహరిస్తారు మేడమ్
ఆ అంటే మా ఊర్లో దాదాపుగా జాబ్స్ అంటే ఏమి ఉండది కాని కూలి పనికి వెళ్తారు ఉదయాన్నే లేసి ఆ చేండ్లల్లో పొలాలలో పత్తి చేలల్లో
పత్తి చేల్లలో ఇట్ల కూలిపని కూలి పనులకు కూలి పనులు ఎలా ఇట్లా మేస్త్రి పనులు గానీ లేదంటే ఇది టి మన ఆ మన పొలాల్లో గింజలేరడానికి మొ మొక్కలు నాటడానికి ఇలాంటి పనులేనా
ఆ అంటే ఇప్పుడు పొలం ఉందనుకోండి పొలానికి వెళ్తే కలుపు తీస్తం స్తరు అంటే గడ్డి పీకడము కలుపు తీయడానికి ఆడవాళ్ళ ళ్ళు కలుపు తీయడానికి వెళ్తారు మగవాళ్ళ అయితేనేమో అరకలు దున్నడం అలాంటి పనులు చేస్తారు మరి మీది సిటీ కదా సార్ మరి మీ సిటీలో అరకలు ఉండయి కదా మరి మీరు పొలాలను ఏ విధంగా దున్నుతారు
మా సైడ్ వచ్చేసి ట్రాక్టర్స్ ఉంటాయి ట్రాక్టర్స్ ని పెట్టి ఆ మన పొలాన్ని దున్నుతాము అండ్ అలాగే అదే ట్రాక్టర్ నుంచి గాని మిషిన్ నుంచి గాని డైరెక్ట్ మనము విత్తనాలను కూడా చ చల్లుకోవచ్చు స్పెసిఫిక్ గా మనుషులు అనే వాళ్ళు ప్రతి చోట అవసరం లేదు
అయితే మరి మా దగ్గర అయితే ఇట్లా పొలం దున్నే వాళ్ళకు ఇట్లా అంటే ఒక రోజు దున్నితే ఇట్లా ఫైవ్ హండ్రెడ్ అట్లా అమౌంట్ ఇస్తూ ఉంటాం మరి మీకు టాక్టర్ తోటి దున్నుతరు అన్నరు కదా మరి ట్రాక్టర్ వాళ్ళకు మీరు అమౌంట్ ఎట్లా పే చేస్త స్తారు
ఇస్తాం ఇక ఒక్కసారి ఎలా అంటే మనకు ఇప్పుడు నాది ఇంత భూమి ఉంది ఇన్ని ఎకరాల భూమి ఉంది సో నాకు ఇట్ల చేసి పెడితే నీకు ఈ రోజుకి ఇట్ల పదిహేను వందలు ఇస్తాము అలా అని చెప్తే వాళ్ళు ట్రాక్టర్ బట్టి మొత్తం భూమ అంతా దున్నేసి వెళ్ళిపోతారు ఇగ స్పెసిఫిక్గా మనం అక్కడ మనుషులు అవసరం లేదు ఒక్కరే ఒక్కతను వచ్చేసి ట్రాక్టర్ పట్టుకొని మొత్తం అంత దున్నేసి వెళ్ళిపోతాడు సో అయినక అమౌంట్ ఇచ్చేస్తాం మనం ఏ ఆ జాగని ఆ ఏరియాని బట్టి
ఆహా అంటే మీ దగ్గర వేరు విలేజ్లలో అయితేనేమో ఇక మాకు డే మొత్తం ఇట్లా ఇస్తూ ఉంటాం కాకపోతే మీరు ట్రాక్టర్ తోటి దున్ని
ప్ర విచార సం మీకు అది అరకు పట్టి దున్నినప్పుడు ఒక్కటే యూజ్ చేస్తారా లేదంటే చాలా యూజ్ చేసి చాలా బండి యూజ్ చేస్తారా
ఆ
మీరు దున్నేటప్పుడు ఎడ్ల బండ్లకు చాలా యూజ్ చేసి కడతారా లేదా అట్టే యూజ్ చేస్తారా అని అడుగుతున్నా
అహా ఇప్పుడు దున్నేటప్పుడు అరక ఉంటదండి అరకకు రెండు దిక్కు ల రెండు మేము ఎడ్లని కడతాము వెనకాల నుండి ఎవరన్న ఒకరు అరక దున్నే వాళ్ళు వెనకాల నాకు నాగలి పట్టి నడుస్తూ ఉంటారు
ఆ నేను అదే అడుగుతున్నా ఇప్పుడు మనకు అరకు అంటే ఇప్పుడు ఒకటి ఆ రెండు అలాగే ఉంటాయి కదా సో అలా కాకుండా మీరు ఇప్పుడు ఒక్కరే చేస్తే ఒక్కరే చేస్తే తక్కువ టైం పట్టది కదా చాలా ఎక్కువ టైం పడుతుంది కదా సో అలా అని చెప్పేసి మీరే ఒక ఐదారుగురు కలిసి ఐదారు అరకలు బట్టి దున్నుతారా లేదంటే ఒక్కరే కష్టపడి మొత్తం రోజు అంతా చేస్తారా అని నాకు ఒక డౌట్ వచ్చింది అయితే కదా
అట్లేం లేదు ఇద్దరు ముగ్గురిని పిలుస్తాము వేరే వాళ్ళని కూడా పిలిసి వాళ్ళు మేము చేసుకుంటాం మళ్ళీ వాళ్ళకు అవసరం అవసరం ఉన్నప్పుడు మేము కూడా వాళ్ళ పొలంకి వెళ్ళి మేము కూడా చేస్తాం అంటే ఒకరికొకరు చేసుకు ఉంటుంటాం
హాన్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి మరి సహాయం చేయమన్నా అక వచ్చిన వాళ్ళకి కూడా అమౌంట్ ఏమైన్నా పే చేస్తారా లేదంటే సహాయం కిందికి వస్తుందా
లేదు వాళ్ళు మనకు చేస్తే మేము అమౌంట్ ఇస్తాము వాళ్ళ వాళ్ళ పొలం లో మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు అమౌంట్ ఇస్తారు దేంది దానికే వేరు వేరే ఉంటది
ఓకే ఓకే ఇంకా మరి మీరు మీ కుటుంబ సభ్యులు అందరు బాగున్నారా
అవును ఇక మా కుటుంబము ఉమ్మడి ఫ్యామిలీ కదా పల్లెటూరు కాబట్టి అందరు ఉమ్మడి ఫ్యామిలీగా ఉంటాము అందరం చక్క కలిసిమెలిసి ఉంటాము ఒకటి ఒకే ఇంట్లో అందరం ఉంటాం
ఏ మాది సిటీ కాబట్టి అందరు జాయింట్ ఫ్యామిలీ లాగా ఎక్కువ మంది మేము ఎవరిది వాళ్ళు ఇంట్లో నలుగురం నలుగురం ఐదుగురం ఇలాగే కలిసి ఉంటాము మీలా ఉమ్మడి కుటుంబంలా చాలా మంది ఉండరు మనకు
అదే ఇప్పుడు సిటీకి పల్లెటూరుకు ఉన్న డిఫరెంటే అది కదా పల్లెటూర్లలో అందరు ఉమ్మడి ఫ్యామిలీగా ఉంటారు సిటీలో విడివిడిగా ఉంటూ ఉంటారు
ఆ ఇప్పుడు మీకు పల్లెటూరు లో ఇప్పుడు మీ ఇంట్లో ఏమైనా జరిగుతే పక్కింటి వాళ్ళకు ఈజీగా తెలుస్ స్తది కదా మా సిటీలో అట్లా ఉండదు పక్కంట్లో ఏమయి ఏమైపోయినా వేరే వాళ్ళకు అవసరం లేదు అండ్ వేరే వాళ్ళు పట్టించుకోరు అసలు వాళ్ళలకు ఎలాంటి సంబంధం లేనట్టు బతుకుతారు మా సిటీలలో
ఆ ఇక్కడ విలేజ్ లో అట్లా ఉండది అందరు ఒకరికి ఒకరు హెల్ప్ చేసి చేస్తూ అందరు ఒకరితో ఒకరు సందడి సందడిగా మాట్లాడుతూ కష్ట సుఖాలు పంచుకుంటూ హ్యాపీగా ఉంటారండి పల్లెటూర్లలో
అదే పల్లెటూరు చాలా బాగుంటదని నేను విన్నాను అందుకే మా నాకు అంతా మీరు పల్లెటూరులోనే ఉంటారని తెలిసింది అందుకే మరి ఒకసారి కనుక్కుందాం మరి మీ ఊరు ఎలా ఉంది ఎలా జీవిస్తున్నారు అక్కడ చూద్దాం బాగుందా లేదా అని చెప్పేసి అడుగుదాము చేశాను
అవును సార్ ఒకసారి రండి మీరు కూడా మా పల్లెని చూసి వెళదురు కానీ ఒకసారి వచ్చి మా పల్లెటూరు సందర్శించి వెళ్ళండి
ఓకే ఓకే తప్పకుండా వస్తాను ధన్యవాదాలు
ఓకే సార్ మరి ఓకే థ్యాంక్ యూ.
ఓకే ఓకే